హలో
హలో
ఏం చేస్తున్నావ్
ఏం లేదండి ఖాళీగానే ఉన్నా మీరు
నేను కూడా ఖాళీగానే ఉన్నా మా కజిన్స్ తో కాల్ మాట్లాడుతూ ఉండే
అవునా తిన్నారా
తిన్నాను ఇందాకనే తిన్నారా మీరు
ఇంకా తినలేదండి తినాలి
ఏం కర్రీ మీది
మా మమ్మీ బెండకాయ అండింది
ఆహా
ఇవాళ గాలి మంచిగా వస్తుంది అండి
అవును చల్లగొస్తుంది
నాకు ఇట్లాంటి క్లైమేట్ అంటే చాలా ఇష్టం అండి
హా నాగ్గూడా మంచిగ అన్పిస్తది
మీకు ఎట్లిష్టం వర్షాకాలం ఇష్టమా
వర్షాకాలం ఇష్టమే కానీ ఆ చిత్తడి చిత్తడి అంటే నచ్చదు
అవును అది ఒక్కటి డిస్ అడ్వాంటేజ్ ఉంది కానీ ఆ వింటర్ సీసన్ లో అయితే ఎక్కువ చలి ఉంటది ఎంజాయ్ చెయ్యలేము సమ్మర్ సీసన్ లో అయితే హీట్ భ వల్ల ఇరిటేషన్ అనిపిస్తది రైనీ సీజన్ లో కూడా అంటే ఇట్లా బాగా వర్షం పడ్డప్పుడు ఇట్లా పురుగులు వస్తాయి చూడండి పురగా పుర్గా
ఆ పురుగుల తోటి కూడా బాధా అంతా.
ఆ అప్పుడు బాగుండది కానీ మిగతా టై లో ఆ వర్షం సెంట్ ఆ పచ్చిమట్టి వాసన మంచిగా గాలి వస్తాయి అన్నట్టు నాకు కూడా చాలా ఇష్టం అండి అ చెట్లు అట్లా ఊగు తా ఉంటాయి చల్లగాలికి
ఆహా
మెరుస్తూ ఉంటది పైనా చాలా బాగుంటది వెదర్ చలికాలంలో ఏంటంటే స్నో వస్తాది ఇట్లా ఈధర గాలి అంటారు చూడండి
అవును
అట్లా వస్తాది అంతా ఎంజాయ్ చేయలేం బాగా చల్లి పెట్టినా కష్టమే బాగా ఎండగోట్టిన కష్టమే
అవును
వర్ష కానీ వర్షాకాలంంలో ఏందంట అంతా గోట్టదు మన సైడ్
అవును స్టార్టింగ్ చలి ఉంటది కదా ఆ అది బాగుంటది.
అవును బాగా చాలి ఎస్త మిడిల్ ఆఫ్ ది మంత్ ఎండ్ అ అదైతే అసలు లేవ్వాలి అనిపించ చలికాలం
అవునా అసలు పొద్దున్న బెడ్లొగేల లేవాలంటే ఏడుపు వస్తాది
అవును అదైతే నిజం మళ్ళీ ఈ వర్షాకాలంలో కూడా చల్లగా వర్షం వస్తుంటే గాలుస్తుంటే హాయిగా పడుకోవాలనిపిస్తుంది
అవును
అంటే మార్నింగ్ మార్నింగ్ వస్తది చూడండి ఎందుకంటే మనం ఎక్కువ చిన్నప్పుడు స్కూల్స్ వర్షాకాలం లో స్టార్ట్ అవుతుండే అప్పుడైతే ఏడిపు వచ్చేది వర్షాకాలంలో కా స్కూల్కి పోవాలంటే అబ్బా సమ్మర్ సీజన్ లో ఇచ్చేవాళ్ళు రెణ సీజన్ లో హాలిడేస్ ఇస్తే బాగుండు చల్లగా పడుకుంటుండే అనుకుంటుండే
అవును నేను ఇతలో ప్రతి సీజన్ లో అనుకునేదాన్ని వింటర్ సీజన్ లో అమ్మా యింత పొద్దునే లేవాలి వింటర్ లో ఆల్డేడ్ ఇస్తే బాగుండు అనుకునేదాన్ని
సమ్మర్ సీజన్ కి వచ్చినాంక కూడా ఎప్పుడు ఇస్తాడా హాఫ్ డే.
ఆహా
ఆ ఎండలకైతే సంచి పోవాలనిపించేది
అవును అమ్మో
ఈసారి ఎండలు అయితే చాలా డేంజర్ గొట్టినాయి
ఆ అవును
బయటి ఇట్లా బండి గాని చెప్పులు గాని పెట్టితే ఒక్క రెండు నిమిషాల్ కతం ఇట్లా కాలిపోయేయి
అవున నిజంగా
ఈసారి వర్షాలు కూడా బానే కొడతాయి అనుకుంటా.
హా ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా ఎక్కువ పడ్డాయి కదా వర్షాలు
అవును ఈ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల అనుకుంటా అన్ని ఎక్కువగానే అయితుంది మరీ బాగానే అంటే ఎంత ఉండాలో అంత లిమిటెడ్ కాకుండా ఎక్కువ అవుతున్నది
అవును లాస్ట్ ఇయర్ నుంచి కదా
అవును
ఇంకా సీజన్స్ కూడా కొంచెం ముందుకు వచ్చేసినట్టు అనిపిస్
అవును ముందుకు వచ్చేసిన మళ్ళీ చలి కూడా ఎంత పెట్టాలో అంతకాకుండా ఇంకా ఎక్కువ పెడుతుంది.
ఆ లాస్ట్ ఇయర్ అయితే అమ్మా వనికి వనికి ఇదయిపోయినాం
అవును మా కాలేజ్ లో కూడ అండి మేము మా ఫ్రెండ్స్ అయితే ఇంత దగ్గర దగ్గర కుచ్చుకున్నా కూడా చలీ ఇట్లా ఆగకపోయేది. చల్లగొస్తుంటే మేము మా ఫ్రెండ్స్ ఏం చేసే వాళ్ళం అంటే చున్నీ ఉంటాది కదా అ ఒకరివి ఒకరం కప్పుకునే వాళ్ళం దగ్గరికి కూర్చొని ఒక మాకు ఒక కార్నర్ కార్నర్ రూమ్ ఉండే అండి. ఇంక అందులో అయితే ఇంకా ఎక్కువ చలోచ్చేది. మా క్లాస్ రూమ్ కార్నర్ కి ఉండేది
ఆ
ఇటు కొంచెం చెట్లు ఉండడం వల్ల ఇంకెక్కువ చలోచ్చేది
అవునా
అవును
మీరెంత మంది ఫ్రెండ్స్?
నాకు ఫోర్ మెంబెర్స్ ఉన్నారండి నాతోటి కలిపి ఫైవ్ మెంబెర్స్
ఆహా అందరు చాలా క్లోజ్ గా ఉంటార?
అవునండి మీకెంతమంది
నాకు నాకు కూడా ఫోర్ మెంబర్స్.
అవునా ఇద్దరికి సేమ్ అయితే.
ఆ
నా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అండి.
ఆహా
అంటే అన్ని కవర్ చేసేటట్టు ఒకరేమో సూపర్ ఎనర్జెటిక్ ఒకరేమో సూపర్ లేజి. ఇంకొకరేమో హైపర్ యాక్టివ్ అట్లా. అన్ని అన్ని ఫీల్డ్స్ లో కవర్ చేస్తారు నా ఫ్రెండ్స్.
ఆహా అంత సూపర్ లేజీ అయితే మీరే అయ్యుంటారు.
లేదండి ఇంకొక ఫ్రెండ్ ఉన్నది నేను సూపర్ క్లిమ్జ క్లమ్జి పర్స్ ప
ఆహా
అని తొందర పడిపోతుంట ఇంకొకరు సూపర్ ఇంట్రోవర్ట్ ఉన్నారు.
ఎవరో అది
ఉన్నది ఒక ఆ అమ్మాయికి స్పెట్స్ కూడా ఉన్నాయండి
అవునా
ఎస్ ఇంట్రోవట్ అంటే బయట ఇంట్రోవాట్ మా దగ్గర ఎక్స్ట్రోవటే అండి తను
ఆహా మీ దాంట్లో సూపర్ యాక్టివ్ ఎవరు
మాక్సిమం యాక్టివే ఉంటాం మేము ఫైవ్ మెంబర్స్ కలిసి ఉన్నప్పుడు
హా
యాక్టివ్ అంటే ఇంకొక అమ్మాయి ఉంటా ఆమెకి పెళ్లయిందా ఆ యక్టివే ఏ విషయంలో అంటే ఎవర్నన్న ట్రోల్ చేయడం గానీ కామెంట్ చేయడం గానీ అందులో సూపర్ ఆక్టివ్ ఉంటది తను
ఆహా ఇంకా ఏదో చెప్పినారు ఇంకా ఇంకో ఇద్దారు ఏంటి
ఇంకొకరు సూపర్ రౌడీ
ఓ
విలన్ టైప్ హీరోయిన్ టైప్ క్యారెక్టర్ ఉంటది ఒక అమ్మాయిది
ఆహా మంచి ఎంటర్టైన్మెంట్ అనుకుంటా మీకు
అవునండి ఇప్పుడే ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్‌కి పోతే ఏమయితదో ఎట్లా ఫ్రెండ్స్ దొరుకుతారో అదే భయం అయితుంది ఇప్పటి వరకు అయితే మంచిగా స్మూత్‌గా సాగిపోయింది అంటే అప్స్ అండ్ డౌన్ నుండే బట్ స్టిల్ వాళ్ళతో ఉంటే ఆమె ఎంజాయ్మెంట్ వేరే ఉండే అది బై
అవును ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా ఫ్రెండ్స్ ఉంటే అవన్నీ ఈజీగా అనిపిస్తాయి మళ్ళీ
అవును ఏమో ఆ దేవుడి దయ వల్ల ఒకటే కాలేజ్ అయితే బాగుంటదండి ఎందుకంటే ఫుల్ భయమేస్తుంది ఎందుకంటే బయట జనరేషన్ ఘోరంగా ఉంది గలీజ్‌గా
అవును చాలా తేడాగుంది
ఆ ఒక కాలేజ్ ఉందండి అది ఉస్మానియా యూనివర్సిటీ ఉంది చూడండి
హా
మే బి లక్ బాగుంటే అందరం అందులో చెయ్యొచ్చండి
ఆహా
ఎందుకంటే ఇప్పుడు చూడండి బయట యూనివర్సిటీస్ ఉన్నాయి అనుకోండి కాలేజెస్ అందులో రేట్ ట్లయితే ఘోరంగా ఉన్నాయి అందులో మంచిగా ఉంది లగ్జరీ అవి ఇవి అన్ని మంచిగున్నాయి అంటే నేను ఫస్ట్‌లో ఏమనుకుంట అంటే కాలేజెస్ అట్లా కొంచం పోషగా ఇట్ల
అలా అట్లా అనుకున్నము కానీ మా కజిన్స్ ఇంకా వీళ్ళందరూ అట్లాంటి కాలేజీ లోనే జాయిన్ అయ్యిర్రు వాళ్ళు ఏమని చెప్తున్నారంటే కాలేజ అన్ని కాలేజెస్ అట్లనే ఉంటాయి బయటికి కనబడటానికి చూడ్డానికి క లోపడికిపోతే డొల్లా ఏం ఉండదు పైసలు గుంజడం తప్ప ఏం ఉండదు అని అంటన్నారు.
ఈ కాలేజెస్ గురించి అది కూడా ని గా భయం వేస్తది బయట నుంచి మంచి కనిపిస్తే లోపలిక వెళ్తే అంత తేడా తేడా ఉంటాయి.
కజిన్స్ ఉన్నారండి మల్లారెడ్డిలో ఎస్ ఆర్ యూనీ అవైతే మంచి కాలేజెస్ ఎ కదా ఇంకా మా ఇంకా ఫ్రెండ్స్ కూడా లయో లయోలా ఇట్ల కాలజెస్ లో వాళ్ళు అవి చూడ్డానికి లోపట ఏం లేదు ఆ జస్ట్ ఫ్లాష్ మాఫ్ కి వాటికి వీటికి ప్రతి కల్చరల్ ఈవెంట్ కి పైసలు అడగడం తప్ప పైసలు పెడితే ఎవరైనా మంచిగానే చేస్తారు కద అఫ్ కోర్స్ వాళ్ళు అ పైసలు కలెక్ట్ చేస్తారు పైస ప్రతి ఈవెంట్ కి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా అట్లా పైసలుకు చేస్తారు ఇప్పుడు ప్రమోషన్స్ మస్త్ ఉంటాయి కాద మూవి ప్రమోషన్స్ సెలబ్రిటీస్ వాళ్ళని పిలుస్తారు వాళ్ళని చూడ్డానికి కూడా మనం పైసలు పెట్టిపోవాలి. ఇప్పుడు స్టూడెంట్స్ కి అన్ని పైసలు ఏడికెల్లి వస్తాయి చెప్పండి. ఇప్పుడు వాళ్ళు మంచిగా రిచ్ పర్సన్స్ అంటే వాళ్ళు పెట్టుకుంటారు. మనది మరి పూర్ ఫ్యామిలీ కాదు మిడిల్ క్లాస్ కాదు మరి అందరి ఇచ్చి కూడా కాదు లోవర్ మిడిల్ క్లాస్ ఆ కష్టం అయి తది మనకు మన ఫీజు కట్టడమే ఏ బాధ లేకుండా అదే గొప్ప విషయం
అవును
ఏ ఈ
ఈ కాలేజెస్ కూడా కడుతున్నాం కదా అని ఇంకా గా లేనిపోని అన్ని పెట్టి లాగుతా ఉంటారు
సరే అండి నాకు వేరే కాల్ వస్తుంది బాయ్
ఓకే